హలో వినిపిస్తుందా అండి నమస్కారమండి ఉమ్ చెప్పండి భోజనం చేసారా వినిపిస్తుందండి చాలా బాగా వినిపిస్తుంది
ఓకే అండి మీరు భోజనం చేసారా ఏం వంట కాళ తీసుకున్నారు
చేసామండి ఈరోజు పాలకకూర టమాటా చేసాను
అవునండి మేము ఆలుగాడ్డ టమాటా మేము ఆలుగడ్డ టమాటా కర్రీ చేసుకున్నామండి
ఉ బంగాళాదుంప ఎన్ని రకాలుగా చేస్తారు మీరు
బంగాళదుంపనే ఫ్రై లాగా తీసుకుంటారండి ఇంకా టమాటా టమాటా వేసి చేసుకుంటార
మ్ రెండు రకాలే చేస్తారు
అవునండి ఇంకా ఆ ఆలూ చిప్స్ అని చేస్తామండి ఇంకా ఇది ఏ టారు ఆలుూ బిర్యానీ కూడా చేస్తారు బాగుంటది
ఆలు బిర్యానీ అంటే అన్ని కూరగాయలు వేసి చేసే బిర్యానీ ఎ కదా
ఎక్కువగా ఆలు ఆ వెజిటేబుల్ బిర్యా అంటే వెజిటేబుల్స్ వేస్త స్తారు కానీ ఎక్కువగా ఆలు బంగాళాదుంపలు ఎక్కువ ఎస్తారు
అహ ఆలు రసం ఎప్పుడన్నా ప్రయత్నించారా మీరు
లేదండి
ఆలు రసం ఒకసారి చేయండి చాలా బాగుంటది
నా ఎలా చేస్తారు ఆ ఆ
ఒక ఒక ఆలుగడ్డని రెండు ముక్కలుగా చేసి కుక్కర్ లో పెట్టిస్తే ఒక రెండు విజిల్స్త ఉరిగిపోతుంది అది
తొందర్నే ఉడుకుతుంది
తొందర్నే అయిపోతుంది ఇంకా పొట్టు తీసేసి దాన్ని మెత్తగా చేయ్యలి
మ్
ఆ దాంట్లోనే కొద్దిగా చింతపండు మనం ముందు నానబెట్టేసుకొని ఆ చింతపండు రసం కూడా ఆ ఆలుగడ్డలో ఎసి పక్కకు పెట్టేసుకోవాలి
అంటే ఎన్ని బంగాళాదుంపలకి ఎంత చింత పండువేయాలి
ఒక మూడు నాలుగు ఆలుగడ్డలు సరిపోతుంది మీరు చేసుకునే కూరను బట్టి ఒక నిమ్మకాయి అంత సైజు నిం చింతపండు నానబెట్టుకొని మ్ దాని గుజ్జంతా తీసి ఆలు గడ్డలో వేసేయాలి
ఆ
తర్వాత మీరు కుడా కర్రీ చేసుకున్నంటే ఉల్లిపాయ తాలింపులో జీలకర రావాల్ లు ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీరు కుదిర్తే కొద్దిగా పూదినా అల్లం వెల్లుల్లి ఆ అన్నిీ నునెలో వేస్ కొని అది కాస్త వేగినాక టమాటా పసుపు పసుపు ఆ వేసుకోవాలి పసుపు వేసి టమాటా కారం ఉప్పు వేసి కొద్దిగా మగ్గనివ్వాలి అది కొంచెం మగ్గిన తర్వాత ఈ ఆలుగడ్డలో మీ రు ఆల్రెడీ మెత్తగా చేసుకొని చింతపండు రసం వేసుకున్నారు కదా అది కాస్త అందులో వేసి కొంచెం మరుగనివ్వాలి అది మరిగినాక ధనియా పౌడరు కొద్దిగా రసం పౌడర్ ఏదన్న ఉంటే వేసి స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుంది చాలా బాగుంటది
మీ కొత్త వంటకం నాకు నేర్పినందుకు మీకు కృతజ్ఞతలు కదా అండి మాగా మాగా ఆ అవున నేను ఫస్ట్ మొదటి మొదటిసారి వింటున్నా ఈ వంటకం
మేము తరచుగా చేసుకుంటూనే ఉంటాం ఎందుకంటే ఆలుగడ్డ ఫ్రై లాగా చేసి వచ్చినా మళ్ళీ దాంట్లోకి ఛార్జెస్
చార్ చేసుకోవాలి కాబట్టి ఇందులో రెండు కలిసిపోతాయి కాబట్టి ఈ సూప్ టైప్ బాగుంటది మళ్ళ అందులో ఆలుగడ్డ కని బంగాళదుంప అనేది కనిపి
కనపడకుండా మెత్తగా అయిపోతుంది చిన్న చిన్న మొక్కల్లాగా మాత్రం మనం మె ఎంత మెత్తగా చేసు అంత బాగుంటది
అవునవును
మరి మెత్త పేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు గాని చిన్న చిన్న ముక్కల్లాగా ఉంచుకున్న ఆహా మనం మెత్తగా చేసుకునేటప్పుడు మరీ పూర్తి మెత్తగాకుండా చిన్న చిన్న కుక్కలు గట్ట తగ్గినా పర్వాలేదు
ఆ ఓకే అయిదప్పుడు తింటుంటే కొంచెం కొంచం
అవును ఆలుగడ్డ దిన్నట్ అనిపిత్తది ఇలా పులుసు లాగా చేసుకుంటే మీకు అది ఆలు పుల్సు అని కూడా తెలీదు
అవును అసలు వెరైటీ వంటకం అసలు మంచిగ ఉన్నది ఈ వంటకం నేను ఈసారి ఖచ్చిత ప్రయత్నం చేత్తాను ఊమ్ మామూలుగా చికెన్ బ బిర్యానీ మటన్ బిర్యానీ ఇగ పిల్లల కోసం మటన్ బిర్యానీ అంటే నేను ఇట్లా మామూలుగా మటన్ కర్రీ లాగా చేసేసి బగారా రైస్ లా అలాగేస్తాను
అంటే మామూలుగా మనం ఉ మటన్ కర్రీ అని అంటే కుక్కర్ పెట్టి ఉడికిస్తాం కదా అలా మటన్ ఫస్ట్ కుక్కర్ పెట్టి ఉడికిచ్చి కర్రీ చేస్తరా
అట్లా చేసుకోవచ్చు లేదు అని అంటే మనకు కి మటన్ కి అన్ని కల్పించి అట్ల ఒక టూ టైప్స్ చేసుకోవచ్చు కర్రీ రెండు కుక్కర్లో వేసుకున్నదే తొందరగా అయిపోతది
ఆహా కుక్కర్లో వేసుకునేదంటే ఎలా ఏ పద్ధతిలో చేస్తరు
అందులో అల్లము పసుపు ఆ తర్వాత కొంచెం సాల్ట్ కారం ఉప్పు దానికి సరిపడ అన్ని కలిపి కుక్కర్లో వేసి మనం ఎన్ని విజిల్స్ వస్తే అది ఉడుకుతదో మనకు తెలుత్తది కదా అందదా నేనైతే ఒక ఫోర్ ఫోర్ త్రీ ఫోర్ విజిల్స్ పెడతాను పె పేట్టాక అది తీస్తాం కదా తీసాక మళ్ళీ పోపు వేసుకోవడం ఆ పోపులో ఆయిల్ కొంచెం పుదీనాగా ఉల్లాకు కొంచెం మెంతాక బాగా అన్నేస్తము కద ఇ పోపులో పచ్చిమిర్చి అవన్నీ వేసి ఈ ఈ ఈ మటన్ ఉడికిన ము ఉక్కల్ని ఈ ఉడికిన మటన్ని ఆయిల్లో పోపులో వేసుకోవాలి వేసినా లాస్ట్ కు కొంచెం ధనియాల పౌడర్ వేస్ వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి మ మటన్ మసాలా ఎసుకోవాలి బాగుంటది ఒక టమాటా కూడ వేసుకోవచ్చు మటన్
మనం ఎలాగో మటన్ కర్రీ చేసుకునేటప్పుడు అందులో టమాటా వేసుకుంటాం కదా
ఆ కుక్కర్ లోనే వెయ్యాలి దాంతో పాట్ టె ఉమ్ దాంతో పాటే వెయ్యాలి ఉమ్ ఇది ఒక రకంగా చేసుకుంటరు ఆ కోత్మీర్ ఏసుకొ ఆ అట్లా అయినంక అన్నము ఇప్పుడు మూడు వంతులు ఉడికించాలి కదా
అవును అందులో మసాలా దినుసులు అన్నీ వేసి కొద్దిగ ఆయిల్ వేసి కొద్దిగ ఉడికించి
ఉడికించి మూడు వంతులు ఉడికాక ఈ మటన్ మీద రైస్ ఏసి మంచి సింములో పెట్టేసి ఒక ట్వంటీ ఇరవై నిమిషాల పాటు సింములో ఉన్ చుంచాలి
ఉహు చికెన్ బిర్యానీ అని అంటే చికెన్ మామూలుగా ఉడుక్ కక ముందుకే మనం అన్ని కలిపి ఒక అద్దగంట నానబెట్టి అలానే పెట్టేస్తాం కదా ఈ మరి దానికైనా ఇ దానికి నలభై నిమిషాలు పెడతాం అనుకుంటాను కదా
అది ఎక్కువ పెడతాం ఎందుకంటే అదే ఆల్రెడీ ఉడికించం కదా
అదే అదే మటన్ ఉడికించాం కాబట్టి ఇరవై నిమిషాలు ఇది ఉడికించలేదు కాబట్ ట్టి నలభై నిమిషాలు పెడతం
అవును
ఉహు నే, నే నాకు మటన్ బిర్యానీ అంత పెద్దగ ఇష్టం అనిపిచ్చదు చికెన్ బిర్యానీనే కొద్దిగ ఇష్టపడతాను అలా అని కాదు గాని మటన్ బిర్యానీ టేస్ట్ ట్ చికెన్ బిర్యానీ టేస్ట్ చూస్తే చికెన్ బిర్యానీ రుచే బాగున్ టుంది
అవును
అందుకే నేను ఎక్కువ శాతం బయటకొన్నా కానీ చికెన్ బిర్యానీనే తీసుకోవడానికి ఆలోచిస్తూ ఉంటాను మట్
ఇంకా స్వీట్ స్వీట్ ఏ స్వీట్ అంటే ఇష్టం మీకు ఏం స్వీట్ తయారు చేస్
స్వీట్ అంటే నేను డబల్కా మీటా ఇష్టంగా తింటానూ
ఉమ్మ్
ఆ చిట్టా పైప్ ఇచ్చాను అవి ఇంట్లో కాకపోతే కోవా లాంటివి తెచ్చుకొని చేసుకుంటే ఇంకా బాగుంటది అది లేకుండా చేసుకుంటే ఎద్ దొ లేనట్టూ అనిపిస్తూ ఉంటది కాని అది లేకపోయినా కానీ ప్రయత్ నించాను బానే ఒచ్చింది
బానే ఉంటది
మ్మ్ ఆ ఒక్క స్వీట్ మాత్రం బ్రెడ్ తోనీ కాస్త తొందరగా చేయడానికి సులువైన పద్ధతిలో ఉంటది కాబట్టీ
అది బానే ఉంటది బాదుష కూడా బానే ఉంటది
బాదుషా నేను ఎప్పుడు ట్రై చేయలేదు ప్రయత్నించలేదు
అది కూడా అంటే గోధుమ పిండితోని చేసుకోవచ్చు అది
మడత కాజాలు ఒకసారి ప్రయత్నించా నేను
అది ప్రాసె అంటే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటదేమో అది
ఎక్కువ టై నాకు అదే కాస్త సులువుగా అనిపించింది అంటే నేను వేరే రకమైన మడత కాజాలు చేసాను అది మామూలుగా మన మై దా పిండి కలిపేసి చాప్ చేపాతి పిండి లాగా చేసి
ఉమ్
మధ్యలో ఇప్పుడు మనం చపాతి పిండి చుట్టూ కలిపినప్పుడు మొత్తం కట్ చేయకుండా కేవలం మధ్య లో మాత్రమే చాకుతో గీతలు పెట్టాన అనమాట
ఓహోహో
కార్నర్ లో అటు మూలకి కట్ అవ్వదు కాబట్టి మధ్యలో ఉన్నదే ఒకటి ముందుకి ఒకటి వెనక్కి ఒకటి ముందుకి ఒకటి వెనక్కి అలా చేస్తే పిల్లలు తినే చాక్లెట్ షేప్ లాగా వస్తుంది దాన్ని నూనెలో ఫ్రై చేసుకొని పక్కనే చేక్కర పాకం పెట్టుకొని ఇవి తీసి అందులో ఏసేసేయలీ చాలా తొందరగానే అయిపోయిందీ రుచి కూడా చాలా బాగా ఉండే అది నేను హ యూట్యూబ్ లో చూసి ప్రయత్ త్నించాను
హు ఫస్ట్ టైం ప్రయత్నం చేస్తే బానే వచ్చింది
బానే వచ్చిందీ తినడానికి కూడా బావున్నాయి అప్పుడు అనిపించింది కొన్ని కొన్ని చూసి ప్రయత్నిస్తే మనం కూడా చెయొచ్చు
ఆ హు
అలా స్వీట్స్ లో అది ఒకటి
టిఫిన్సా టిఫిన్స్ అంటే ఏమి ఇష్టం అండి మీకు
టిఫిన్స్ అంటే నాకు దోస ఇష్టము దోసలో టొమాటో పల్లి చెట్ని అని అంటే ఇష్టంగా తింటానూ ఇంకా అది కాకుండా అంటే పూరి తింటాను మీరేమి ఇష్టంగా తింటారు టిఫిన్స్ లో
నాకు చపాతి అంటే ఇష్టము ఇడ్లీ అంటే ఇష్టము దోస్ దోస్ కూడా కూడా ఇష్టం అండి దోస కూడా అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాము మా పిల్లలకి దోస అంటే ఇష్టము బాగా
ఉ
ఉహు
సరే అండి
థ్యాంక్యూ అండి ధన్యవాదాలు మీరు మాతో మాట్లాడినందుకు కొత్త వంటకం నేర్పు చెప్పినందుకు
పర్లేదండి ఉంటాను అండి